ఇది కొన్న ఉష్ణవా హలో
చెప్పండి ఏం చేస్తున్నారు హలో
ఏం లేదు మీ
ఏం లేదు నీళ్లు తాగతున్న
అవునా
తినాలి హలో
ఏం కర్రీ ఈరోజు?
ఇంకా కర్రీ స్టార్ట్ అండాలి ఎగ్ పుల్సు
ఎగ్గుపుల్సా ఎగ్గు పుల్సింగ్
ఆ
ఎగ్గు పులుసు గూడ వండుతర?
అడుదానా అంటాల
అదే ఎట్లా అంటే ఆనియన్స్ అట్లా జేస్తరా
బ్రండనవా
నిం రోనిప్ రా
ఏంద బ్రహన్ ఎవరు మరి
ఓ బ్రో అని నిన్నే అన్నా అని
ఆ మరి
విన్నావా వినలేదనుకున్న
ఆఓహో మామీ గర చేసనే మా మమ్మీ కొని ఉండారండి మా మమ్మీ గట్ల చేత్తాంది ఎందుకు అంటున్న మమ్మీకి చెప్పినవా నువ్వు డాడీకి చెప్పుకోవాలి ఇగ
ఆ నువ్వు చెప్తవు అన్నీ నీకేంది
ఆ ఏంటిది
బాబాయ్
హలో మీ డాడీకి చెప్పు నువ్వే
ఆ నేనేం చెప్తే ఇక తొక్క చల్
ఏంటిది చెప్పేది
ఆ మరి నేనెట్ల చెప్తా
చెప్పాలి నువ్వే చెప్పుకోవాలి ఇప్పుడు నాదగ్గరికేళి చెప్పుకున్నవనుకో నువ్వే ఇగ నెక్స్ట్ నువ్వే
ఆ నెక్స్ట్ నేనే
ఆ నువ్వే చెప్పుకోవాలి డాడీ గిట్ల వద్దు నాకు ఆ అంటే ఇట్ల మేనోళ్ళని చేసుకుంటే మంచిది కాదు అయ్యా అని చెప్పి ఇప్పుడు కాదు తర్వాత అ రోజు ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు చెప్పాలి ఇట్లా
ఈరోజు తాగినవా ఏమైనా
ఇయాల తాగాలే తాగాలి రేపు రేపు కాదు ఎల్లుండి తాగుతం
ఎందుకు వాయిస్ అంత నత్తి నత్తి వస్తుంది
చాయ్ తాగిన
చాయ్ తాగితే నత్తి వస్తదా
నత్తి కాదు కాలింది నాలుక నాలుక కాలింది సుర్రుమన్నది
మంచిగైంది
ఆ
నేనే కాలాలనుకుంటున్న కాలాలి అని అను కున్నా కాలిందంటున్నా
బాగా
లో
ఆ హలో
ఏకో
హలో
హలో
నాకు కాలలేదనుకున్నవా నీకు కాలలేదనుకున్నవా
నీకు కాలాలి అనుకున్న కాలిందంటే సంత
తాగనే తాగలే ఫస్ట్
తాగుతే కాలాలి అనుకున్నా
ఆ ఏం యాక్టింగ్ ఏం మొత్తం మేనేజ్ చేస్తున్నావ్ కదా ఘోరంగా
ఏమి చెప్పండి ఇంకా
చెప్పాలి మీ డాడీకి మీరే చెప్పి మొత్తం కన్వర్జేషన్స్ మీరే మాట్లాడేసి నాకు చెప్పాలే ఏం నడుస్తుంది ఏం నడుస్తలేదో అని
ఆ
ఫస్ట్ అంటే ను నువ్ నీకు జాబ్ రాదు నేను ఆమెనే చేసుకుంటానున్నటు ఫీల్ అయిపోయినవా నువ్ ఏంది
ఉమ్ మరి అంటే నన్ను నన్ను అట్ల ఉత్తగ తీసి పడేసినట్టు
నిన్ నేన్ దీసేస్తా
మరి చెప్పుకో
ఆ
హలో
నిన్ నేన్ దీస్ పడేత్తా నేన్ ఆలరేడి ఇప్పే ఇప్పే నీకు నువ్వే బబ్బా అంటే మాక్ లవర్ ఉన్నడు అని చెప్పినవు గదా
తీసుకొచ్చి కోవద్దు
హలో ఉమ్
చెప్పు అం టున్నా
అదే నేన్ అడిగిన అని చెప్తానా గదా అంటన్నా
ఆగు అది యేసుకో కార్యాల బాగొత్తవ్ యేసుకోమా ఇగో అన్నా
లోపల పెట్టమ్మ చేతులంత మంచిగలేవ్ పో పో ఇగ చెప్పండి హలో
ఉమ్ ఒక రోజు మీ అన్న పర్మిషన్ తీసుకునే యెళ్ళిరా హలో
ఏ వయితే అన్నకు టవాలంట చెప్పు చెప్పు
ఒక రోజు మీ అన్న పర్మిషన్ తీసుకున్నా తెలుసా ఇట్లా
ఏం
అరే బామ్మర్ది నేన్ మీ చెల్లె లవ్ చేత్తున ఇత్తావా అడిగిన పర్మిషన్ మీ మీ అన్నను పర్మిషన్
ఆ ఉమ్ ఆగు ఒక్క నిమిషం ఒక్కంటే నిమిషం ఆగు
హలో
ఏ ఆగు చెప్పు
పర్మిషన్ తీసుకున్నా అంటానా
ఏంద్
అరే మీ చెల్లన్ని లవ్ జేత్తే ఏం జెత్తవ్ రా అని జెప్పి అడిగినా నువ్ నువ్వే గా బావ ఏం గాదు అని చెప్పి అన్నడు నిజంగా లవ్ జెత్తండా ఆ ఆవుననడా మీ అన్ననే జేసి ఇప్పుడే అడుగుత కావాలంటే
అంతొద్దు అమ్మో వద్దు నాయన ప్లీస్ అంత అట్ల
కొరియో ఒక రోజు నైట్ అడిగిన నేను
ఓరమ్మ మీరు అన్ని గిట్లాంటివి అన్ని చేత్తున్నారు
మీ అన్న మాక గట్లేమి లేదు వాడే అన్నాడు నువ్వు అయితే ఇంకా ఇంకా మంచిది అ బావ అని జెప్పి అన్నడు వాడు
అట్ల అన్నాడా నిజంగా
అన్నడు ఆ ఎందుకు అన్నడు
మరి మళ్ళ మా అన్నం మనం మొన్నట్లుదున్న మొత్తం మొహం ఇట్లా పెట్టి
ఏంటి
అంటే సీరియస్ సీరియస్ ఉండే
దేనికి
ఆ మొన్న అం అంటే మొన్న ఎగ్జామ్ రాయ డానికి వచ్చిన చూడు నేను
ఉం
ఆ అప్పుడు మనం ఇద్దరం వెనకాల నడుచుకుంట రాలె ఆ రోజు మొత్తం అన్న వుత్తదానికే అరిసిండు నా మీద
దెనికరిసిండు
అది నాకు తెలియదు
ఆ
అది నాకు కూడా తెలీయదు బట్ ఆ రోజు ఆ రోజే మళ్ళ ఘోరంగా అరిసిండు లడ్డేమో ఇట్ల నవుతుండు
ఏ దానికి కాదు ఎగ్జామ్ కాదు నువ్వు ఊకె ఏడ్ ముఖం పెడతాన్నవు అని చెప్పి అట్లా అన్నడు గి అక్కడికి పోయినాంక పెద్దమ్ండికినా కూడా గట్ని పెడుతుందిా బాబ ఎందుకు చెస్తుాడు అట్లా అని చెప్పి అట్లా అన్నాడు
ఓకే ఓకే
మ అయి నేను కాకపోతే తమ్ము ఏంటి
నువ్వు మా అన్నని ఎందు కడిగినవ్
ఎదో అడగబుద్దయి అడిగినప్పుడు అంటే అట్లా కాదు నార్మల్ నార్మల్గా అడిగిన అరే సపోజ్ మీ చెల్లెకు హస్బెండ్ అస్తే అంటే నీకు రేటు అయితే బాగుంటుందా తెలిసిన అయితే బాగుంటంద అంటే తెలిసిన అయితే బాగుంటుంది బావ అని చెప్పి అన్నాడు మరి నేను చేసుకోనర మీ చెల్లి మీ చెల్లిని నాకు ఇత్త వర అని చెప్పి అడిగిన
ఉం వామ్మో
అవునుతనే సరే ఏదా మరి లవ్ ఏన్న ఆరంించలే చెప్పడినా
ఒకే ఇట్లా కిందికి చూసి సరే బావ చేయు అన్నడు ఫస్ట్ తర్వాత ఏహ్ అట్లా జోకేసా అని నేను ఎందుకు చెప్తారా అని చెప్పి అన్నంక ఆ నువ్వు జోక్ ఎక్కడ చెత్తవ్ నువ్వు అన్ని నిజమే చేత్తవ్ అని కాని కాని అన్నడు తరువాత గోదావరి ఖని కి పోయినం గుర్తు న్నద మనం ఇప్పుడు మీరు గోదావరి ఖని అంటే నువ్వు లేట్గా వచ్చినవు మేము ముందు పోయినమ్ పొద్దున పోయినాం మీరు పెళ్లికి వచ్చే పూట వచ్చినం ఆ అప్పుడు నైట్ ప్పుడు మీ అన్న కి తెలుసు అంటే నువ్వు చాటింగ్ చేసేది మీ అన్నా గాని పక్క ఎవడో చూసినప్పుడు నాతోని ఎవరో పత్త అన్న చూసినవా
ఉం
అప్పుడే పక్కే ఉన్నాడుమ్మని అంటంది శివకుమరి ఏం జయవ అంటాం అంటే రమ్మను అంటాడు ఇగ మీ అన్నయ ఉం అది జరిగింది అప్పుడు ఏప్పుడు జోకలా అ అ అన కూడాడదు మరి జోక్ అన్నడ సీరియస్ అన్నడా తెల్వదు గానీ అన్నడు మీ అన్న కూడా అన్నడు ఉం ఆని ఇప్పుడు అడిగినా కానీ అంతే అంటడు తెలిసిన వస్తే మంచి ఉంటది బావా మీ అయితే ఇంకా క్లోజ్ గే బావా ఏం కాదు బావా అని చెప్పి అన్నడు
నేను అట్లా అంటలేను అంటే ను పోయిన ఇయర్ కాకుండా పోయిన ఇయరే చెప్పాల్సింది అంటే ఇప్పు ఇట్లాంటివి అడగాల్సింది ఇప్పుడు ఇప్పుడు అడుగుతే నేనే ఏం చెయను చెప్పు నేనే ఏం చేయలేను
ఏంటి గాడు రాలే
ఆహా ని నేను అప్పుడు అడిగినప్పుడే నువ్వు చెప్పాల్సింది అంటే మది ఇద్దరం ఇట్లా క అట్లాంటివి నువ్వు చెప్పాల్సింది అప్పుడే లోకేళ్ళప్పుడు ఆ నార్మల్ గా నువ్వు నాకు నాకెప్పుడు ఏం లేకపోయినా నేను అట్లీస్ట్ నేను ఇంకొకరి నుంచి చడకున్నాను ఎందుకంటే అంటే మా వాళ్ళకి కూడా నువ్వంటే ఇష్టం కాట్టి నీకే ఇచ్చి చేస్తారు నాకు కూడా తెలుసు
ఉ
నువ్వు ఫస్ట్ చెప్తే అట్లీస్ట్ నేను నిన్ను లవ్ చేయకుండా ఉండేదాన్ని ఏమో ఇప్పుడు నేను ఇప్పుడ నాయనా నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపెడతావో చెప్పు
ఇప్పుడే ఏన్నా ఇప్పుడు టైం ఉన్నా పట్టి కానీ ఏం కాదు ని నాకు రిగ్రెట్ ఉంటాయి కద అట్లా
సపోర్టు స నా నా అంటే సపోజ్ చేసుకున్నా స నేను ఓకే అని చేసుకున్నా మీకు ఇష్టం లేకుండా చేసుకున్నది కానీ ఆ మనసులో వాడే ఇష్టం ఉంటుదు కదాని ఒక ఫీలింగ్ ఉంటాయి కదా రిగ్రెట్ ఉంటాయి కదా
ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడ నన్ను నాకు కాల్ చేసినప్పుడు ఆయినా ఆ మాట్లాడుకో మీ బావ తో ఆయననే చేసుకుంటా కదా మాట్లాడుకో అంటాడు
సరే చేసుకుంటే కట్ చెయ్ అని అనాలే అప్పుడు చెప్తే అప్పుడు వెళ్తే హలో
అమ్మో. అయినా ఆయన చెప్తాడు ఒకసారి ఏడ్చండు అన్న ఏడ్చండు అందుకే ఒక ఇప్పుడు ఆయన నార్మల్ ఏదన్నా అన్నాం కూడా
ఇప్పుడు మీ అన్న ఇప్పుడుప్పు ఒక మాట ఆర్మ తెల్లవనా తీసుకో అతుంటడు మీ అన్నాగాడు
సరేగాని బాయ్ ఆ